ఆ హలో
హలో మ్యామ్ బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఆ చెప్పండి ఆ పండేలా ఉన్నారు అందరు అందరు బాగున్నార ఇట్లో ఆ తిన్నామండి
అందరూ బాగున్నారు
ఎలా ఉన్నారు ఉమ్
మా ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారు మేడం మీ ఇంట్లో వాళ్ళు
మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు బాగున్నారు మ్యామ్ ఏమి ఏం కర్రీ చేస్తారు ఈరోజు ఇంట్లో
ఈరోజు ఇంట్లో హలో ఇంట్లో ఈరోజు మేడం
ఏంటి
చేయిస్తా
ఆ ఆ ఓకే ఓకే మీకు స్వీట్స్ చేయడం వచ్చాండి స్వీట్స్ ఆ చేయడం వచ్చాండి మీకు
ఏదో అ లైట్ లైట్గా ఉమ్
మీ పిల్లలు స్కూల్ కి వెళ్ళారండి మీ వాయిస్ కట్ అవుతుందండి హలో
మీరు మీరు మేడం మీకు పెళ్లయిందా
మాకు పెళ్ళి అయిందం ఈ ఆ పెళ్ళయింది ఇద్దరు పిల్లల అండి
అవునా వాళ్ళు స్కూల్ కెళ్ళారా మేడం మ్మ్